హలో
వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పాలి
ఏం చేస్తున్నాండి
ఏం లేదు ఇప్పుడే కూర్చున్న కాలిగానే ఉన్నాం
హ్మ్ హ్మ్ తిన్నారా మరి
ఆ తిన్న తిన్న మరి మీరు తిన్నరా
ఏ తిన్నా ఏం కర్రి
మాది ఈ రోజు ఆల్ గడ్డ
అల్ గడ్డా ఎందుకంటే చికెన్ మటన్ అంటే ఏమి తినరా
ఆహా నేన్ దిన మావి ఓన్లీ పప్పు భోజనాాలే
అవునా ఇంకేం చేస్తుంటారు మీరు
నేను చదువుకుంటా బిటెక్
అవునా ఎక్కడ మీ విలేజ్ దగ్గరనేనా లేకపోతే అవుట్ ఆఫ
ఆహా దూరమే అంటే ఇట్లా చదువుకోవడానికి బస్తీకి వచ్చి చదువుకోవాలి మేము
ఉ
మీ పల్లటకులా అ దొరకుత
ఆ దొరుకుతాయిండి ఏమైనా దొరుకుతాయి దొరకకుండా ఉంటాయి పల్లెటూరు అంటేనే అన్నిీ ఉంటాయి కదా
మాకైతే ఇంటి ముందలకే వస్తేయి తెలుసా అన్ని ఇట్లా పైసలు ఇస్తే చాల అన్నిీ వస్తాయి స మాక ఇంటికి
అయ కెమికల్ ఫుడ్స్ ఇదదా
అక్కడే కొన్ని కెమికల్స్ కలిసినా మాకైతే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు మీ మీరేమో పాలు తీసుకుంటారు మాకేమో ప్యాకెట్ అలవాటు అయిపోయినాయి మాకు
ఇక్కడ కూడా అలవాటు అయి కానీప్పు అంటే ఇప్పుడు ఎప్పుడు తల హెడ్ ఎేక్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం ఆ పాల ప్యాకెట్లు నాన్చురల్ గా ఇలాలో పోయి తెచ్చుకుంటాం పెన్నంక ఉంటారు కదా అమ్ంటారు కదా పీపుల్స్
మాకు బర్రెలు అవన్నీ తెలవదండి ప్యాకెట్ పాలు ఒక్కటి తెలుసు.
ఓహో అయ్యో కనీసం మీ ఇంతవరకు చూడలే అంటరు మీరు.
చూర్సిన చూసె చూసె మాత్రం వావ్ అదేబయ్ పిలనంటే నాకు అసలు ఎక్కడ లేని సంతోషం అంటే మాక్ చూడంగదా అవన్నీ మా దోస్తులు ఎప్పుడైనా చూసిర్ అనుకో చెప్తార్ నాకు
ఉమ్ అంటే మీరు సిటీలో పుట్టారు కదా. అందుకే మీకు తెలవది పల్లెటూరులో పుట్ అంటే ఆ ఆటోమేటిక్ అన్ని తెలుస్తుంటాయి
మేం పల్లెటూరులో పెరగలే గానీ మా అమ్మమ్మ తరం వాళ్ళు ఎప్పుడు తీస్కవోలే
ఊమ్ అంటే సిట్ అంటే మీరు సిటీ కల్చర్ గురించి కొంచెం చెప్తారా ఎట్లుంటది అక్కడ వాతావరణం.
ఆ చెప్తా మస్స్తుంటద్ తెలుసా పొద్దున్నే ఇక మా ఇంటికాడ ఒక ముగ్గేసుకు పాల్పాకెట్ రోజు ఒకాయన తెచ్చిచ్చి పోతడ్ తెేస్సే ఆ పాల ప్యాకెట్ మా మమ్మీ చాయ్ చేసి సాది సూపర్ జేస్సది చక్కర తగినంతేసి
అందర్ చక్కెరేస్ స్తారండి చక్కర చక్కెరగాకపోతే కారం పొడిగిట్లేస్తారా లేపో
కాదండి అంటే మీ దగ్గర పాలు స్ప అంటే మస్తు ఉంటయ అని అంటరు కదా మేమేమో చాపత్త ఫే అన్ని కలర్ అంటే అన్ని ఫ్లేవర్స్ ఉంటయి కదా అవన్నీచే యూ యూజ్ చేసి చేస్తలే. అందులో అల్లం వేస్తారు కదా మీకు తెలుసా.
హుహ్ చాయ్ మేము కూడా మేము కూడా వేస్తము ఎందుకైతే అల్లం వేస్తాం దాల్చిన చె
మేము కూడా చేసుకుంటాం మే
చాలైసే ఆ అస్ అదే దీని నుంచి వచ్చే స్మెల్లే వేరుంటది తెలుసా.
అవును అవును నాకైతే చాయ్ పెట్టరాదు. తినడం వచ్చు.
చంద్రా. ఎందుకు పెట్ రాదు అంటే మీరు
హాస్టలనే ఉంటాం కదా మాకు ఏం వండరాదు, ఏం చేయరాదు.
జస్ట్ ఇప్పుడే కొంచెం ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నా.
అవునా ఏంతిన్నరు?
ఇప్పుడూ ఆ ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నా.
ఫ్రైడ్ రైసా.
అంటే వంటంటే ఆ వంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేర్చు మగ మగవారికి ఖచ్చితంగా వచ్చి ఉండాలి వంట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే ఇగ అది చెప్పకూడదు. గదే
నాకు వంట రాదు కానీ మా ఇంట్లో వాళ్ళయితే మంచిగా నన్ను తిడుతూ తిట్టలే తిట్టార ఒక్కసారి అయినా
అంటే నీకు వంటరాదంటే ఇంట్ల చిన్న కూతురివా నువ్వేమన్నా.
హ్
హ ఇంట్లో చిన్న కూతురు చిన్న కూతురువా నువ్వు.
ఒక్కదాన్నే మా ఇంట్ల గారాల పట్టి.
హ
ఒక్క కూ కూతుర్నే కొడుకులు కూడా లేరు నాకొక్క దానికి ఫ్రీడం.
ఓ సేమ్ నువ్వు నాలగనేనా.
ఆ అంటే మీరు ఒకరే
ఉహ్ అ ఇప్పుడు అవును ఊర్లేరు
కాయలు ఎవరు లేరా
సింగిల్ గిడ్ పట్ అక్కే ఇల్ బర్లి ఆ అంటే మీరు ఇప్పుడు ఏంట మన మీరు సిటీలో అన్న అంటే ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు అన్నా వే అంటే వేసే ఉంటది కదా మీకు ఏమైన్నా వే
మాకు లే మాకు అవన్నీ ఏం తెలియదు వ్యవసాయం బియ్యం బస చేస్తాడు మన మేము తింటాం వండుకొని వెయ్యి రూపాయలు అంటారు బస్ ారు రెండు నెల్ల వస్త మాకు బియ్యం బస
ఓ అంతా హోల్సేల్ మలనటు మద అంటే
ఆ అ అంతే మాకా అందుతాయండిల ఆకు కయేపాకు గుడ కొనాల్సింది ఐదు రూపాయలు పెట్టి
ఇక్కడ ఫ్రీగా వచ్చేటి అక్కడ కొనుక్కోవాల్సి వస్తుందా
మాకు పల్లెటూరు గురించి తెలివదు కదా పల్లెటూ పల్లెటూరులో చాల స్పెషల్ంటాయి కదా
పల్లె పల్లెటూరు అంటేనే స్పెషల్ మళ్ళీ అందులో స్పెషాలిటీ ఉంటుందా పల్లెటూరు అంటే ప్రకృతి అందచి ఊరు ఇక్కన చెరువు మధ్యలో గుడి మా ఊరు విలేజ్లో
టూర్ అంటే స్పెషల్ అంటుంది
ఉ మా నువ్వు మా విలేజ్ మా విలేజ్ క వస్తే నువ్వు తిరిగి వెళ్ళిపో తెలుసా స్టార్ట్
అవునా సరిగా మీదికాన్నే ఉంటంటె
స్టార్టింగ్ చెరువు ఒకటి ఉంటుంది ఆ చెరువు ప్లస్ కొంచెం ముందుకు వెళ్తే మా టెంపుల్ ఉంటుంది రాములవారి టెంపుల్ ఒకటి ఉంటుంది రామలవారి టెంపుల్ ఉంటది చుట్టూ టటు గుట్ గుట్టపైన ఒక టెంపుల్ ఉంటుంది
కృష్ణ టెంపుల్ ఉంటుది అవునా అలాచ్చింది అక్కడ మీరుగాచ్చ
అడ మీరే గట్టి గా వాహ హలో
మీరెట్టిర్రా అక్కడ టె
మీరే కట్టిర్రా అక్కడ టెమ్ పుల్ అంటున్న. ఆ అవునా హుమ్ మనకంత బడ్జెట్ లేదు. మనం కట్లా అవి. డొనేషన్లో దాన్ని కోటి రూపాయలు ఏమో అయి ఇంది ఆ గుడి కడ కోటి యాభై లక్షలు
ఆహా మా దెగ్గర ఒక రోజు
ఆహ మా దగ్గర ఒక రోజు అయితే, మాకు గుడి ఓపెనింగ్ అయితే బట్టలు కొనుకోమని పైసలిస్తారు. మ్మ్ సహాయం చేస్తారు. మ్మ్
టైరు ఉంది. కుంట వాన్ని తీస్కా కొన్ టం మ్మ్ వినిపిస్
ఏ ఎ వినిపిస్తుంది. అదేమో సిగ్నలేనట్టఅనిపిస్తుంది కట్ అవుతుందని. అంటే ఇప్పుడు మీకు వినిపిస్తుందా! అంటే మీరు బయటికేమో ఇప్పుడు జంతువులు పక్షులు గిట్లా చూడాలంటే ఇప్పుడు జూ పార్క్ వెళ్లాల్సిందే కదా?
ఖచ్చితంగా
వామ్మో అంటే ఈ మీరు బయటి ఒకసారి పోవం. అంటే మీరొక జైల్లో ఉన్నట్టున్నది మీ సిచ్యువేషన్ మీ ఉన్నారు. మీరు బయటికి రావాలి మీ అా ఎందుకు తిరగకుంట ఇంట్లో ఇంట్లో ఉండడానికోసమా? అంటె అంటే కొంచెం మనకు ఏదంటే చూసి నేర్చుకోవాలంటారు కదా బయట ప్రపంచాన్ని. అది ఇంట్లో ఉంటే ఎట్ల నేర్చుకుంటావు చెప్పు? ఇంట్లో ఉంటే నీ సెల్లికెరుక నీ గో నాలుగు రూమ్లున్న గోడలక్ ఎరుక? అంతకంటే ఎక్కువేం తెల్వదు కదా! బయటికొస్తేనే గా ప్రపంచం అంటే ఏమో
కానీ ఇప్పుడున్న సమాజం
ఇప్పుడున్న సమాజంలా ఒక్కొక్క రూమ్ లో ఉన్నా కూడా అన్ని తెలుస్ ఆ ఇంటర్నెట్ అంతే కదా ఇంటర్నెట్ తెలుసుకోవచ్చు దానికంటే ఏం తెలుసు కొలెం
ఆ అట్లా అనుకోవడం మీ బ్రెమ
కొడం మీ బ్రెమ బ్రేమేం ఉన్నది ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ మూలన ఏము అది కూడా మొబైల్ లో గూగుల్ లో కొడితే వస్తుంది కదా
అవును అందుకే అంటున్నాను నేను ఒక్కదాని ఉన్నా నాకు బతకగలుగుతా
ఉమ్ అది మీ స్టేంజర్ స్ట్రేంజర్ అని అలా కాదులేగాని లైక్ బతకవచ్చు ఉమ్ ఇంకేంటి విశేషాలు ఆమ్ ఇంకేంటంటే మా ఊరు గురించి ఒకసారి ఒత్తే తెలుస్తది మా ఊర్లో ఉన్న పల్లెటూరుకి వెళ్లండి మీరు ఎక్వ ఇప్పటికైనా వెళ్తే మీ పల్లెటూర్లో ఉన్న ఆ ప్రకృతి వైపరీత్యం ఇంకా అందాలు ఉమ్ చూడొచ్చు ఇప్పుడు వరకి తీసుకపోతా అని ఎవ్వరు అన్లే అండి మీరే అన్నారు అయ్యో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టి ఆధార్ కార్డు పెట్ ఉంటే ఎక్కడికైనా పోవచ్చు కదా ఫ్రీ బస్ పెట్టిర్రన్ని పోవాలా ఎండలకి పు ఎండల అంటే ఇప్పుడు అవును చాలా వరకు ఎండలు బాగా కొడుతున్నాయి ఇగ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు బాడీ డిహైడ్రేషన్ గా చెట్లు ఉంటాయి కదా ఇంకా చెట్ల కీ. అవు ఇక్కడ విళ్లేజ్ మా పల్లెటూరులో ఎప్పుడూ అనుమానం చెట్లే ఉంటాయి ఏం కాదు అనుకో ని తిల్లు ఉన్నోళ్ల కి ఇబ్బంది ప్రెసెంట్ మా దగ్గర కూడా నే చెప్తున్న రోజు ఒక చెట్టు పెట్టండి పన్కొ వినిపిస్తుందా హలో వినిపిస్తుంది వినిపిస్తుంది మాట్లాడండి ఉమ్ రోజ్ ఒక చెట్టు పెట్టండి పర్యావరణాన్ని రక్షించండి రోజు చెట్లు పెట్టండి అని చెప్పిన నేనే ఉమ్ అవును అది చాలా వరకు పార్కులనే ఎక్కువ సిటీలలో ఉన్న వారు వెళ్తారు కదా ఈ ఉండి. తీసుకుంటా ఉంటారు ఎక్కువ అంటే ఇంట్లో ఉండడం కంటే బయట ప పరుకుల చెట్ల కింద ఉండి సాయంత్రం దాంక ఉండి సాయంత్రం వరకు వస్తంటారు కానీ ఎక్కువ ఇవి ఎండాకాలం ఎండక కావచ్చు అంటే బాడీ డిహైడ్రేషన్ లే కాకుండా చూసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నీళ్ళు ఎక్కువ తాగాలి కదా దానికి నీళ్ళు నీళ్ళు అండ్ గ్లూకోజ్ పౌడర్ ఒకటి మిక్స్ చేసుకుంటే అయిపోతది ఆటోమేటిక్గా ఏం సెట్ అవుతుంది బాడీ. గ్లూకోస్ కావాలా హ్మ్ గ్లూకోస్ బాడీలో గ్లుకోస్ కావాలి కు వాటర్ ఉండాలే వాటర్ శాతం అనేది ఎక్కువుండాలే ఎప్పతే ఎమ్మన్నా కళ్ళుదిరిగి పడిపోత తరు గదా అవును నాకు అసలు ఎండ అంటేనే భయం అయితది బయటికి కావాలంటే. అట్లా అంటే ఎట్లా అ నే మీరు సిటీ లో పుట్టి పెరిగిన వాళ్ళకి కాబట్టి ఇది కామన్ అండి మీకు నీకెప్పుడు చల్లదన చల్లదనాన్ని కోరుకుంటారు కాబట్టి ఏముండది మీది
ఉమ్మ్ మ్మ్ సరే మరి
ఆ
ఉమ్మ్ రైట్‌